హలో
హాయి
హాయ్ ఏంచేస్తునవ్
ఖాళీ
తిన్నారా
ఫుల్లు ఆకలేస్తుంది కానీ తినలేదు తినలేదు వంట అవల
ఇంత టైం వరుకా
గ్యాస్ ఉండాలిగా చేసుకోవాలండి
అయ్యో ఎందుకు ఏమైంది
తీర అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆన్ చేసేటప్పటికి ఆయిల్ వేసి ప్యాన్ పెట్టే అంతా పన్ పెట్టి ఆయిల్ వేసాము గ్యాస్ స్ట్రక్కు
అయ్యో ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం అయిపోతుంది గ్యాస్ లేదు నీ నిన్నయితే ఆ ఒక ఆయనయితే గ్యాస్ బండి కోసం అసలు పరిగొడుతున్నడు ఆయనేమో చూడు చూడలేదు ఈనేమో ఫస్ట్ ఫస్ట్ వెంటనే ఆ ఒకటే రాన్ చేస్తుండు ఏంటంటే గ్యాస్ లేదు ఇప్పడికి టూ వీక్స్ అయితుంది వంట చేయలే అంటే కొంచెం సిటీ లో ఇబ్బంది అవుతుది కదా పల్లెరులో అంటే కట్టెలతోనో అట్నో ఇట్లనో చేస్తరు కానీ సిటీలో చార్ ప్రాబ్లం అయితది కదా
అసలు అది లేకపోతే ఏదో చెయబడిపోయినట్లుగానే అనిపిస్తుంది ఏ పని అవ్వట్లేదు ఇంకా తప్పదన్నట్లు ఇండక్షన్ తీసి పెట్టాము దానినికేమో ఎలక్ట్రిసిటీ దాని తోటి పెద్ద
నీ వాయిస్ బ్రేక్ అయితుంది కొంచెం పక్కకు వచ్చి మాట్లాడు
అ అదా
హలో హలో
ఆ అక్క చెప్పండి
లో
ఇండక్షన్ పెట్టా నేను హలో వినిపిస్తుంది. హలో అక్క మాట్లాడండి. హలో. హలో.